హలో
ఉ హయ్ అండి
హలో
హలో అండి
హలో వినిపిస్తుందా అండి
హలో అండి వినిపిస్తుందా ఆ విన్
ఆ వినిపి
మరి తను యాక్షన్ చేసాడు కదండి
అ వన్నీ లేడు కావండి అదంతా నానండి
అదే అయితే చంపినందుకు తగిన ఊమ్ చంపినందుకు తగిన శాస్సి జరిగిందని చెప్పి మళ తర్వాత వాళ్ళ అన్నయ్య ఊం వాళ్ళ అన్నయ్య వాళ్ళు గూడా పాము రూపంలో వచ్చింది మా చెల్లి అని చెప్పి సమాద్దెగ్గరికెళ్ళి కూర్చోని రెండు మూడు రోజులు వరుసగా అట్లనే తినకుండా సమాధి దగ్గరే ఉన్నారు
ఊమ్
వాళ్ళకైనా ఒగ కడుపు కోతే కదండి వాళ్ళ అన్న వాళ్ళకి
ఉ వాళ్ళ అన్న వాళ్ళక్ దొరుక్తే మాత్రం వాడు బతకడండి
అదే ఇప్పుడు జైల్లోనే ఉన్నాడా
ఏమో అండి జైల్లోనే ఉన్నారంటుర్రు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఎవరు సాయం చేస్ ఎవరు లేక అందరు
ఉమ్
పాపమండి
ఉమ్ ఇప్పుడు ఎవరిత్తారంట అండి అదే ఇప్పుడు ఏ అమ్మాయి వచ్చి మూడు ఎకరాలు ఇస్తారండి ఇంకా అఆ అత్యాసపడి ఉన్నా ఆమెని చంపుకున్నారు
నోళ్ళని ఇస్తరట అండి అంత అందగ అంత బాగుండేన ఏం ఎలా
అదే వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళమ్మ పాపం ఒక అమ్మాయిని చంపేశాడు నిలువున
అవునా అండి గోరం కదండి
ఉమ్
మేడమ్ ఎంతవరకు న్యాయం అండి అది ఉమ్ అంత బాగుంది నువ్వే ఇష్టపడ్డావు
లేదు కదా
అవును ఇష్టపడ్డ ఔను గదా ముందూ తనని దాని వెంట పడలేదు సతాయించలేదు గదా నువ్వే పడ్డావు
గుడ్ ఈవినింగ్ మేడమ్ నేను అసలు ఏం చేస్తాడంట ఆయన
ఏదో హాస్పిటల్లో కాంపౌండర్ లెక్క చేస్తాడట అండి గవర్నమెంట్ హాస్పిటల్లో
ఆమ్ హా మరి అట్లాంటి అమ్మాయి దొరకడం అదృష్టమే కదండి ఆయనకి
ఉమ్ వాళ్ళ అమ్ అ అసలు వాళ్ళది ఏంటి కథ అన్నది నీకు కథ చెప్పాలా ముందు అయినే ముందూ అ తనూ వేరే అంటే అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇష్టపడేసరికి కి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అమ్మాయి కూడా ఇష్టం లేదు ఏంది ఆయన నేను చేసుకోవాల ఆయన నల్లగ ఉన్నాడు ఇగా ఆయనీ చేసుకుంటూ నేనేమో నల్లగున్న అతన్ని చేసుకోవాలా అని ఆ అమ్మాయి అన్నదట అంటే వాళ్ళందరూ ఒప్పిచ్చిందట వాళ్ళ అమ్మ వాళ్ళు గూడా ఒప్పుకోలేదట ముందు అంతన్ ఏమైందొ దాని అబ్బాయి మంచిగ ఉన్నాడు గుణం అయితే వాళ్ళ అమ్మ గూడా ఒ కోపేసరికి అబ్బాయి పోయి యాసిడ్ తగిండట అండి యాసిడ్ తాగే సరికి చావు బతుకులలో ఉన్నాడను అందరికి తెల్చేసారు కి మన పిల్ల వల్ల ఇంకోరు జీవితం ఎందుకు ఆగం అవడం అని ఒప్పుకున్నారట అండి వాళ్ళు ఒప్పుకున్న క మంచి మొగుడు అట అండి మొదటిసారి ప్రెగ్ ఊమ్ మొదటిసారి ప్రెగ్నెంట్ అయిందట అమ్మాయి ఆ ఇ ఇంట్లోకి వాళ్ళకి చెప్పకుండనే అమ్మాయి తోటి ఏమన్నడట ఇంకా మనం ఎంజాయ్ చేద్దాము ఊమ్ ఇంక మనం ఎంజాయ్ ఆ జాలిగా చేద్దామా అటు ఇటు తిరుగుదాం మనకి ఇంకా చాలా ఉన్ నాది లైఫు అనీ అది తీపించిందంట అండి
అయ్యో హ
చూపించాడట చూపించాక మళ్ళీ ఏమైందొ కానీ మళ్ళీ మన అమ్మ దగ్గర కట్నం అడగాల అ మన భవిష్యత్తు వద్ద మనకు ఉండోద్దా అని మళ్ళీ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టిందట అండి కట్నం విషయంలో
అసలు కట్టనించలేందండి ఆయన ఉద్యోగం చేసి ఆయన పోషించాలి గాని.
ఆయన పని చేేస్తుండ ఆయన మాట కాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు బట్టల పంచలు అన్ని కూడా కొనిచ్చిలేదండి అన్ని కొనిచింది అంట
ఆ వాళ్ళ అమ్మ నాళైనా చెప్పలేదండి ఇల్లరికి ఇల్లరికి పకంబోడింది ఇంట్లో ఉందంటే అయిపోయది
అన్ని వాళ్ళలే కొనిచ్చారట అన్ని వాళ్ళే కొనిచ్చారట అన్ని వాళ్ళే చూసుకున్నారట అయితే ఇక మళ కట్నం ఇయలేదాని అంటందా. అయన పెళ్లి పోనీ పిల్లన్న ఆడాల్సి ఉంద వాళ్ళు అత్తగారి ఇంట్లో వండుకుంటా వాళ్ళనే ఇంకా పైసలులాడుతుంది
ఈ ఇక్కడ సిగ్గులు
అలా అడిగేలేటండి అయితే అమ్మాయి అన్నందట మాకు డబ్బులుమ్మా మా చేసుకుంటాంని అంటే డబ్బులు ఎందుకు
హ
ఇక్కడనే ప్లాట్ కొనిస్తా మీరు ఇక్కడనే ఉండండి. అనీ మ అమ్మ మడక్కడి
పాప ఎంత గరాబంగా మెచ్చుకుందవు కదండి.
ఒక్కతే కూతురు పదమూడు మంది అన్నలకు
హ
అలా అనేసరికి వాళ్ళు ఫ్లాట్ కూడా కొని ఇచ్చారుట అండి ఇ ఆయనకు బయట కూడా ఎరు ఉన్నాయాటండి ఇలీగల్ గా అలా ఉన్నయాట
ఉ
అవి అలా మను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేధించల మొదలు పెట్టిందిటండి. బయట ఉకే ఫోన్లు మాట్లాడడం వేరే అమ్మలతో ఇంకా ఏముంటదండి ఒకరు తోటి అయిపోయినక ఇంకోల మీద మనసు పడుతుంది ఇట్లాంటి వాళ్ళలకు ఒక్కరే అనక పచవాన్కు వాళు వాళ
హ
అలా
హ
వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ రోజు బయట పడుకుంటుండలటన్ని అందరిని
హ
లేటండి ఆ వాళ్ళు అడగ ముందుకి వాళ్ళకి వాటర్ తెచ్చిచ్చినట్టు అండి నీళ్ళు తెచ్చిచ్చినట్టు తినని తాగండి అని అలాక అప్పటికే ఇక మత మతు నిద్ర వస్తున్నట్టు అనిపించిందటండి అమే కూడా మత్తు మందు చేసిన మేమో మత్తు కలిపి అంటుు వాళ్ళు అయితే ఆమెకు కూడా మత్ మంది వేసారు చూడండి ఎందుకంటే కొంచెమైనా అరవకుండా ఉంటది అమ్మాయిని అంతగానం అ
అరవకుండా ఉంటదా ఆ అంటే మధ్యలో లేచి పడుకున్న కొంచెం మత్తు మత్తులో ఉన్నప్పుడు కొట్టుంటాడు
మీ బోజున్నా
ఉ
అన్ని అన్ని భాగాలలో పొడ్చి పడ్చి చంపిండటండి కొట్టి కొట్టి ఉ
హాస్పిటల్లో చేసిండుగ తెలుసు ఉంటారు కదండి మొత్తం వాని గురించి
మ్ ఏరబెట్టిందిటండి నువ్వు వెళ్ళిపో మా అమ్మ వాళ్ళ నేనే ఏం చెప్పను నీ గురించి కాని నువ్వు వెళ్ళి పోవని కూడా దనంగా పెట్టిందట అండి అయినా కూడా వదల లేదట ఉ
అయ్యో ఏ పాపం చేేసిడో ఇట్లా అమ్మాయి చిన్న వయసులోనే
వాని ప్రేమించడమే పా పాపం
అదే అట్లా అమ్మాయికి కూడా ఇష్టం లేదు ఆయన అట్లా చేయడం వల్లే కదా
ఉ అదా అమ్మ నీ కొట్టి కొట్టి చంపిండట పక్క రూముల్నే వాళ్ళ అమ్మ వాళ్ళ కూడా శబ్దం వినిపియలేదట వాళ్ళకు మంచాన్ని కొట్టి కొట్టి కొట్టి చంపిండంట అని
ఉ అరిస్త అసలైతే అరుస్తే అరుస్తారండీ మరి ఏం చేసిండో ఆ రావకుండా ఏమైన్నా గుడ్డ కుక్కిండో ఏమైనా నోట్లో
కొంచెం కూడా పక్క రూమ్ లా కూడా వినిపియనతంగ అ అంత గోరంగా ఎలా చేసిండో అర్థమైతలేదండి
ఆ అవును ఇంకా అమ్మాయికే తెలివాలండి పాపం భరించిన అమ్మాయికి
ఇంకా ఆమె ఐదు ఐదు నెలల గర్భవత అండి కడుపుతో ఉన్న అమ్మాయినే అలా చంపారు ఎంత కఠిన
ఆల్రెడీ ఒకసారి తీపిచ్చేసాడు ఇంకోసారి చంపాడు గర్భవతిని పాపం ఎక్కడ లేదండి ఎన్ని జన్మలేతిన పాపం వెంటాడుతూనే ఉంటది
ఉ
ఎప్పుడైతే ఈ జన్మలో అయిపోయింది కదా అనుకుంటే సరిపోతదా
ఏమో అండి ఈ జన్మలయ్
చేసే ముందు ఆలోచించాలగ కనీసం అందుకే ఇప్పట్లో అసలు పెళ్లి చేసుకోవాలంటనే భయం అవుతుంది ఎవరు ఎట్లు ఉంటారా ఆ సైకోల్లాగా అని
మమ్మల్ళే ఆమె ఏమడీబడి చేసుకున్నదీ వేరండి అతనే ఇష్టం ఇష్టం అనిబడి అమ్మాయి నీ అలా చేేయడం నాకైతే చాలా బాధగా అనిపించింది అండి
ఇట్నే ఉన్నాయి కుదిర్చి చేసిన పెళ్ళిళ్ళు ఇట్లనే ఉన్నాయి పెళ్ళంటనే భయమైతుంది
ఎక్కడ ఏది చేయాలన్న భయమే అవుతుదండి ఈ భ సమాజంలో కదా
అవును పెళ్లిళ్లు చేసుకోకపోతే బెస్ట్ అనిపిస్తుంది
అ అవునండి ఏ ఏం పెళ్ళిళండీ ఉన్న జీవితాలే కరాబైతుంటే అమ్మో వళ్దే ముందు ప్రేమాని వెంట బడుతరు
ఉమ్ వాళ్ళే మెంట పడతరు వాళ్లే హింసిస్తరు మళ్ళా
పెళ్లీ జేసుకున్నాడు పెళ్లాం పిల్లల్ని మంచిగా పన్జేసుకొని సా కొని కుటుంబాన్ని మంచి నిలబెట్టుకుంటే ఏందని
ఆ ఎంత సంతోషంగుండొచ్చు ఉమ్ ఏం అర్థమైతే లేదు వానికి ఉమ్మ్
ఊ అదని ఇదన్ని ఏదేదో సరే అండి మరి ఉంటున్నానండి బాయ్ మరి ఆ
బాయ్